హలో ఏం చేస్తున్నావబ్బా బాగున్నావా
హలో
నీ వాయిసు కట్ అవుతాందండి ఏ
ఏం ఏ కూర్చోమన్నాను బయటెే ఉంట్
ఎందుకు ఒకట్ తొంగా
లోపలకెళ్తే టవర్ రాదని బయటే కూర్చోండ ఇంక్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాండ ఊ ఏం చేస్తన్నారు
మన కాలేజ్ వోళ్ళు గేట్ టు గెదర్ అ బాగుందండి
ఊ ఎవన్నా కనిపించినారా ఫ్రెండ్స్
గెట్ టు గేదర్ పెడితే లేదు బా కనపడలేదు
నాకు కనిపిస్ కనపడ లేదా
ఆహ ఓ కనపడితే ఆ బాయ్స్ అయితే కనపడతారు ఆ
ఎన్నమ్మా సొల్లుమా అవునా వాల్ మీరు మీ ఆయనకి ఫ్రెండ్స్ కాబట్టి కనిపిస్తారు
అవును అంతే గాని గేట్ టు గెదర్ పెట్టేంత ఓపిక లేదనుకుంటా వాళ్ళకి
హి హి ఓపికని కాదు వాళ్ళు పెట్టరు
ఎందుకంటే ఇప్పుడు బయట బయట వర్క్ ఉంటాయి కదా స్ బయట వర్క్ ఉంటది
వోరు కదా ఆ నేను చా
అంత బయట పో పోయే వాళ్ళు ఉంటారు బెంగళూరు హైదరాబాద్ వర్క్లు ఉంటాయి కాబట్టి. వాళ్ళకి కుదరదు.
అయినా ఒకసారిన్న అవ్వాలి.
అవును మనద్ద్రం ఫోన్ లోనే మాట్లాడు ఉంటారంగబండి.
అంటే గెట్టుగెదర్ అయినాం అనేసి పోస్ట్ రీల్స్ పెట్టుకోవచ్చు కదా.
ఓ అంటంటారా.
ఆ ఇప్పుడు టె ట్రెండ్. అంటే ఏం లేదు కాదాని.
మన క్లాసు లో జలజాని అమ్మాయి చూసారు కదండి వాళ్ళ టెన్త్ క్లాస్ వాళ్ళతో బాగా.
అ అలా మనం ఎప్పుడు పోతామో. తను కూడా అందరినీ కాదు తను కూడా అందరినీ పిలుస్తుంది రండి గెట్టుగెదర్ అవుదు. అవుదాం అనేసి. మన వాళ్ళు అంతా. ఇంట్రెస్ట్ చూపించరా తను కూడా.
అంటే కొంతమంది ఇంట్లో. పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు. ఒప్పుకోపోచ్చు లేదా హస్బెండ్. కోబోచ్చు. అయితే వాళ్ళకి కుదరకబోవ చ్చు ఇలా కారణాలు ఉంట. సాయి అందువల్ల రాలేదు. కొంతమంది ఎలా కలిసినాము అనేసి ఒక ఫీలింగ్ కూడా ఉంటది.
ఏం కలవడమో అండి విసుగు వస్తావుంది లైఫ్ అంటేనే.
కొన్ని కొన్ని మన అర్థం చేసుకోవాలి. గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. గ్రూప్ లో పెట్టాలి వాళ్ళు ఓకే అయితే రావాలి. ఇబ్బంది ఉండేవాళ్ళు వద్దులే అని చెప్పేవాళ్ళు. క్రియేట్ కాదండి. ఏఫ్ అమ్మ ఆ గ్రూప్ లో స్టార్టింగ్ బాగా వ మంత్ వరికి బాగుంటారు తరువాత మళ్ళా మళ్ళ మెల్లగా ఒక్కొక్కరు తగ్గిపోతంది సారు ఇంట్రెస్ట్ పోతది అనమాట
అవును
అది
అంటే వాళ్ళు గ్రూప్ అనేది క్రియేట్ చేసినారు ఆల్రెడీ చేసినాడు మాట్లాడతాండారు మళ్ళ ఎందుకు వస్తు స్టాపై పాయినారు ఎవ్వరు మాట్లాడటం లా
అదే ఏమో
స్టార్టింగ్ లో అయితే అబ్బా నైట్ లో కూడాండి చాటింగ్ సే చాటింగ్స్ మెసేజ్ లే మెసేజ్లు వాయిస్ రికార్డులు జో లు కామెడీలు మళ్ళా ఎవరింట్లో ఏం వంట చేసినా అంత స్పెషల్ పెడతరు ఈరోజు సండే అయి అయితే మార్నింగ్ నుంచి నైట్ ఇంత వరకు అన్ని స్పెషల్లు ఫోటో తీసిపెడత ఇప్పుడవం చాల అదే చెప్తారు కదా స్టార్టింగ్ లో కొత్తది ఏదైనా బాగుంటది మళ్ళా పోను పోన్ పోను డల్ అయిపోతారు
అంటే ఒక బాకిటు చ్చినాక మళ్ళ మళ్ళ మారి పోతాయండి మైండ్ సెట్
అవును అంటే అప్పుడు కొంతమందికే మ్యారేజ్ అయి ఉన్నింది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి కి అయిపోయింది అప్పుడు కొంతమందికి పిల్లలు ఉన్నారు ఇప్పుడు అందరూ ఒకరికి ఇద్దరు పిల్లోలని కనేసినారు ఇక వాళ్ళుని యాగడానికే సరిపోతాంది వే త
అ అది
ఆ
ఇక ఫ్యామిలీ అనగానే ఇక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయ్
ఆ ఒక అమ్మాయికి మాత్రము పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు మీగతా వాళ్ళంతా చిన్న చిన్న పిల్లొల్లే
అవును
ఆ అమ్మాయి ఎప్పుడో నాట్ నాట్ సెవెన్ లో చేసుకునేసింది పెళ్ళి ఇప్పుడు బాగా ఫిఫ్త్ క్లాసో ఫోర్త్ క్లాస్ సదువుతుండరు
వా
లేదా వాళ్ళంతా చిన్న చిన్న పిల్లోల వాళ్ళని కేర్ చేసుకోవాలనేసి వానిటి కొంచ్ మావయ్ చేస్తా ఉండడు అమ్మానమ్ దీనికి స్పెండ్ చేసే బదులో పిల్లోలను చూసుకోవచ్చు కదా అనేస్ టైం అయినా టైం అనేది కుదరాలి కదా ఇంట్లో చేసుకోవాలి పిల్లని చూసుకోవాలి హస్బెండ్ చూసుకోవాలి మళ్ళ ఎన్నో చిన్న పనులు ఉంటాయ్ చేసుకోవాలి చానా కష్టమే అందుకే మేము కామ్ అయిపోయినం మీ హస్బెండ్ వెళ్లేదా ఈరోజు డ్యూటీకి లీవా ఈరోజు వెళ్లేదా మీ హస్బెం పెండో
లేదండి లీవ షాపుక్ పోలేద
అవునా సండే సండే లీవా
ఆ సండే లీవ్
ఆ
హుమ్ ఏమైనా వర్కు కాల్ చేస్తే పోతాడు లేకపోతే లేదు
పెయింద అండి
అయిపోయిందండి అయిపోయింది అయిపోయింది ఇంక ఏంటండి నేను పే అయ్యిందా అండి ఇంకొకర్ది
తివన్ తివన్ అంటారండి వంటన్లు వంట అంటే మధ్యనం తిన్నదండి ఇప్పుడు నాలుగు ఐదు తింటార
ఆ మూడికి అయిపోతుందిలేండి వీరు తిన్నాక చేసి పెట్టేస్తను ఆ వాలికెప్పుడు ఆకలేస్ ప్పుడు తింటారండి
అవునా మళ్ళా ఇది మళ్ళా నైట్ డిన్నర్ పన్నెండుకి తింటరా
అ లేదండి బిన్న అయిపోతది అప్పుడు టైం ఉంటది కదా ఇప్పుడు టైం ఉంటది
అదేమో మాది వంట జేయాలి అన్ని సామాన్లు కడుక్కోవాలి క్లీన్ చేసుకోవాలి ఉ ఏమండి విశేషాలు ఊ ఏం విశేషాలండి ఆ మాట్లాడండి ఇంకా ఉంది గదా
ఆ
బిజీనా
లేదండి వ పిల్లలు అరస్తన్నారు గదా
అవునా ఇంకేమండి చెప్పాలి మీరే
ఉ ఆ ఈరో సండేగా
పండి మాకు
యడండి లేదు ఎవరు చ ఉన్నా కూడా చెప్పడం లేదా
మ్ వర్క్ చేసే బాంటుంది
వచ్చే దాన్ని బట్టి ఉంటుంది మళ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకునేటట్టు ఉంటే బావున్నవ్ ఎక్కడ
అంటే నేను ఇయ ర ట్రై జేస్తన్నాను ఇద్దరు పిల్లలు స్కూల్కి పంపించేసి వరక ఏమన్నా పె దావానిశ్ర అందుకు ఏమన్నా సజెస్ట్ చేస్త
ఆ నేనుదేనా ఉంటే చెప్తానండి ఖచ్చిత ంగ అదే దీంట్లో చేసుకున్నటైతే బయట అయితే పోలేము
బయట పోలేనండి పిల్లొలని పెట్టుకొని మా ఆయన వేరే బయట ఉంటారు. కొంచం ఇబ్బందే బయట తే పోలేను ఇం ఇంట్లో అయితే చేసుకుంటాను ఊ
ఏం చేస్తుడారు ఇద్దరు అరుచుకుంటన్నారు?
వాళ్ళ వల్ల నాన్న స్నానం చేపించినాడు ఇద్దరికి.
ఆ తుడుచుకుంటా ఉండారు. రు టిఫిన్ అన్ని ఎత్తి పెట్టినాను తినడానికి రెడీగా ఉండారు.
ఇబ్బో! !
హు చేస్తారండి ఆ స్నానాలు చేపిస్తారు, బాత్రూమ్ పోతే క్లీన్ చేస్తాడు, అని చేస్తాడండి. అది కూడా చేయపోతే ఇంకెందుకు అండి
హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉందండి మీ ఆయనకి
ఆ విసిగిచ్చేది కూడా ఎక్కువే
అ ఆ ఏం విసిగించరులే చూస్తాంటనే తెలుస్తాంది.
హ్మ్ హ్మ్ లేకపోతే త నేను
అయ్యో ఏ అన వినబోతారండి, విని మళ
ఆయ్ లేదు లేండి. ఎ ఈరోజు సండే యాడికి పోయేది లేదా? బయట
మేమా ఇల్లే మాకు స్వర్గం. ఇల్లే మాక్అన్ని అంతే అండి బయిటికి అం ఏం పోయేదిలే ఇంట్లో ఉంటే చాలు అయినా ఎండలకి ఏంపోతారు బయట కి ఆడ పోయేసి వ స్తే ఇడ వడద దెబ్బ కొట్టి మళ పడు హ్మ్ మీ వాయిస్ బ్రేక్ అయితా ఉంది. కొంచం కొంచం
ఇప్పుడు
ఆ ఇప్పుడు బాగా వినిపిస్తాంది
టంట
ఏం జేస్తున్నారు అయిపోయింద అన్ని పనులంతా
కార్ కార్
ఎవరు మేమా ఏం కారు ఆ కారా అద అత్తే మూలబడున్నది నం
ఫ్రీగా వుందా మూల బడిపోయిందా
లేదు బానే ఉంది దానికి ఛార్జింగ్ బెట్ల ఏమి చేసారో దాన్ని డస్ట్బిన్ లెక్క వాడుతుంది
అదా పాపు ఉంది కదా పాప చూస్త చేయచ్చు కదా
యూస్ చెయ్యొచ్చు అదే దానికి చార్జింగ్ పట్టాలి అదే ప్లెక్ బాక్స్ ఒకటి తెచ్చుకోవచ్చు ఛార్జింగ్ పెట్టి వాడుకోవాలి పాప అయితే వాడుకున్న కానీ మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదా అది బయటికి కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే గ్లౌన్ ఫో అదే తరుగు త ఒన్నంటంట ఏ పైను ఉన్నాము కిందకి దింపాలి తేవాలి
ఓకే ఓకేఓకే ఈరోజు ఏదో పౌర్ణమి అంటే కదండి సారీ పౌర్ణమి దాంట్లో గు కుబేరస్వామికి పూజ చేస్తారు మంచిదింటే
ఆ వస్తా సరే అండి అయి తే మలి చేస్త
ఆ సరే మలి